ఇదేన్నో కాల్ మంది మ అన్న దాంట్లో మూడోదా రెండోదా
మూడోది ఒకటి పోయిందిగా
ఒకటి పోయిందా
ఉమ్మ్ నువ్వేగా అన్నావ్
ఆ ఫస్ట్‌ది పోయిందా ఎంది ఆహా ఆ ప పోయిందిలే అది పోయినట్టేలే
ఉమ్మ్
పాడుతేగ అయితే
ఉమ్మ్
హ్మ్
ఉహ్మ్ ఆ మళ్ళిచ్చై సోది హలో
ఆ
ఆ చెప్పు
ఏం చెప్పాలి
ఆ
ఏం చెప్పాలి
నీకేంది అడుగితే ఎందుకు కోపం వస్తుంది చెప్పడానికి
చెప్తున్నాగా
చెప్పు చెప్పట్లేదు నువ్వు ఇప్పటి దాకా ఏం చెప్పాల నాకు ఏం చెప్పావ్ ఏం చెప్పలే నువ్వు నాకు ఆ సరే తాగావు ఎక్కడ
అక్కడ షాప్ వైప్ షాప్ వెళ్ళే దారిలో
షాప్ కెళ్ళావా నువ్వు
ఎల్లలా ఎలే దార్లో అన్నా
ఆ
ఆ
మ్ అంతసేప్ ఎందుకు పట్టింది అంటున్నానమా నేను అర్థ అవుతుందా నీకు
అ చెప్పాగా ఇంకేంటి ఇప్పుడు నీకేం జేయాలి ఈసారి నుంచి వీడియో కాల్లో ఏం చేసాను మొత్తం జూడు
టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ట్వంటీకి గ్యాప్ మూడు గంట ఉంది మా టూ ఫిఫ్టీ త త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ట్వంటీకి అరగంట రెండున్నర గంట రెండున్నర గంట ఎల్ ఆ మహా అయితే ఓ గంట ఎళ్ళడానికి ఆ ఆ ఓ అరగంట ఫోటోల్ దిగడానికి గంట మధ్యలో
ఏమో నాకు గుర్తులేదు నేనేం చేశానొ ఇప్పుడ్ నీకేంటి నీకు ప్రూఫ్ల్తో చూపియాలా ఏంటి
ఆ
ఇప్పుడు నెన్ ప్రూఫ్ల్తో చూపియాలా ఏంటి నేనే ఏం చేశానొ
ఆహా సరే
మనం అడిగేది అట్లానే గా ఉంది
ప్రూఫ్లన్టావేంది
ఆ మరి ఏంద ఏం జెయాలి ఇప్పుడు అన్ని క్వశ్చన్లు అడుగుతావేంటి
మరి చెప్పొచ్చుగా ఎక్కడెక్కడికి ఎళ్ళావ్ ఏం జేసావ్ ఏం చెప్పాలి గా నాకు ఎక్కడ చెప్పావు ఏం చెప్పలేదు నాకు అదిగో ఇది చెప్తున్నావు యాడ చెప్పావు యాడ జెప్పావు చెప్పా చెప్పా అంట్న్నావు మళ్ళా ఏమో ఇప్పుడు ఇది జెప్తున్నావు నాకు గుర్తు లేదంటన్నావు ఇది జెప్తున్నావు నువ్వు
హహహహహ ఏంది ఏం నీ గోలా సోదీ
మ్హ్ అది గోల్లాగే ఉండిద్దిలే నీకు మ్ అది కరెక్ట్గమాట్లాడితే గోళ్ లాగే ఉండిద్ది నీకు మ్ మ్ రావొద్దు లె అసల్ ను గుంట్రు
ఏంటి మళ్ళీ అను
గుంట్ర్ రామాక నువ్వు అసలు బిర్యానీ దిస్కొని
మ్ సరే
మ్ హలో
మ్
హలో
ఆ
మ్ చెప్పు
చెప్పు
ఆ
నీక్ తేవాలనుకున్నా జూడు ఊ సరే ఒదిలే ఒస్తే మ్
మ్ మ్ అసలా పుటోలు దిగావు నా దగ్గర కనీసం అడిగావ ఒక్క రోజైనా
ఏంటిది
మొన్న ఫెస్ట్ ఫుటోలు తీసాను నిన్ను కనీసం ఒక్క రోజ ఐనా ఫుటోల్ పెట్టుమని అడిగావా
ఏం ఫోటోలు
ఏం ఫుటోలు ఫెస్టిక్ ఫుటోలు తీసా నిన్ను అడ్రస్ మీద ఎక్కడ పెట్ట అసలు పెట్టలేదుగా ఎక్కడ పెట్టాను నీకు
అసలు నువ్వు పెడుతున్నావ నీకు గుర్తయినా ఉందా
ఆహా నాకు గుర్తుండాలా నువ్వు అడుగుతావ లేదా అని ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా నేను
అవును నువ్వు పెట్టట్లేదు ఇంక సర్లే పెట్టట్లేదు గా అని నేను వదిలేసాను
హ్మ్ హ్మ
నా
హ్మ్ హ్మ సరే నేన్ పెట్టట్లేదని చెప్పి నువ్వు అడక్కుని ఉంటున్నావు అంతేనా
అవును ఎప్పుడు అసలు అడుగకుండానే పెడతావ్ ఎప్పుడు అడుగుతాన నేను నిన్ను
హ్మ్మ్ అడుగుతావు నువ్వు ఖచ్చితంగా నన్ను ఫొటోలు పెట్టమని
సరే
హ్మ
ఏం చేస్
హ్మ మా అత్త ఫోన్ చేసింది ఏం కాదా మధ్యలో మాట్లాడితే
ఎత్తమాకా
హ్మ సరే వాన్ పడుతునట్టు ఉంది గుంటురులో
ఆ సరే
హ్మ ఆకెళ్తేస్తుంది నాకు హలో
హ్మ్
హు హ్మ్
ఎంత సేపు ఉంది ఇంకా
హ్మ్
ఇంకా ఎంత సేపుంది
ఏమో తెలిదు యే
చూడు
ఫైవ్ మినట్స్ ఇంకా ఫోర్ అండఫ్ మిన్
హ్మ సరే
ఎందుకు
అకిలికలే
ఉహు
హ్మ్
హ్మ్ హ్మ
ఇప్పుడు నన్నేందుకు రావద్దన్నవ్
ఆ
ఎందుకు రావద్దన్నవ్
కోపం మచ్చి
హ్మ సరే
ఎందుకు వచ్చి ఇంకా నుంచి నేను మల్లరు అక్కడికెల్దామంటా ఎందుకు డబ్బులు బొక్క అని
హ్మ్ హ్మ
ఊ పీజ్ కట్టాలిగా
ఉహు సరే ఎప్పుడు నేన్ నిక్ కోఆపరేట్ చెయలేదు గదా
ఆ
ఎప్పుడు నేన్ నిన్ కోఆపరేట్ చేయలేదు గదా
అదే దేన్కి కోపరేటివ్
అన్ని విషయాల్లో
అదే దేనికి ఏ విషయం చెప్పు నాకు తెలిసి తెలిసింది అదే దే విషయంలో కోఆపరేట్ న్నా
అన్ని విషయాల్లో అంటున్నాను
అదే అన్నీ ఏదన్నీ చెప్పు
అన్నీ ఏటు జడ్డు
అన్నీ అంటే ఏదో నాకు చెప్తే తెలిసిద్ధి
ఉ ఏం లేదులే
ఉ
ఊ
ఉ అదా
ఆ
ఏం రాపరేటివ్ చేసావు ఏం మాట్లాడుతున్నావు
ఊ మైండ్ వోయిందిలే
అసలు కార్పరేట్ అనే వాడ ఎందుకు వచ్చింది అసలు ఇక్కడ
నార్మల్గానే
ఊ
నార్మల్గానే
నార్మల్గా వచ్చిందా
ఆ
ఆహా నెంగూడ నీకే విషంలా రేడ్ లేనా
నువ్వు నువ్వు చేయనట్టు నేనేం మాట్లాడలేదే నువ్వే నేను చేయనట్టు మాట్లాడుతున్నా
ఏ విషయంలో మాట్లాడచ్చ చెప్పు చెప్పు చెప్పు అ తెలిసిది చప్పుకుడా ఏడ తెలిసిది
తెలుసుకొని ఏనాస్తో తెలుసుకోవాల్సిన అవసరమే లేదు
ఆ తెలుసుకోవాలి నేను ఇప్పుడు తెలుసుకోకపోతే మా ఇం అంతే ఉండిది నీకు నాకు చెప్పు
ఉండ న అంతే
ఇప్పుడు నాకు చెప్తున్నాాలేదను
చప్పట్లా
చెప్పకపోతే నా మీదొట్టేగా ఇక
చేేసుకున్నంత మాత్రం నేను నేను చేయలేను
ఏమంది
ఏదో నువ్వు పిలిస్తే నే ఆ నువ్వు పిలిస్తే నే నా అట్ చేస్తున్నాం అసలు నేను మన మంచికే ఆలోచించి చెప్తా నాకేం సరదా కాదు
హు సరే ఇప్పుడు నేను ఏమన్నా అన్నానా ఏంది
ఆ ఎందుకు అనట్లే అనాల్సిన అవన్నీ బానే అంటున్నావు గా
అందుకే రామాకా అన్నను
హు మంచిది
హు అసలు రూమ్ కెల్లోద్దురా అసలు రూమ్ అంటేనే గోల రూమ్ అంటేనే గొడవలుగా అసలు రూమ్ అంటేనే గొడవలు అవుతున్నాయి అస్సలు వద్దు లే వెళ్ళదు అంటున్నా అవును చేస్తాను బరాబరి చేస్తాను ఏమున్నాడా
హు
హు అందుకే వద్దులే అంటున్నా ఇంక వదిలేద్దాం అంటున్నా రూమే వద్దు ఇంకా అసలు
ఎట్లాగ ఇన్ని రోజులు ఉన్నాము ఇంకేముంది ఉందాము హలో
నాయస్ వస్తుంది
రానీ చూడు దగ్గరకు వస్తుంది
అరుణ్ రెండు కాలుతో మాట్లాడుదామా లేకపోతే తర్వాత ఆహ
వద్దు ఇప్పుడు
ఏ
ఊరికే
ఆహ
ఊరికే
అయిపోయింది గా మాట్లాడుతందుకు
నాకు మాట్లాడే మూడు లేదు లే
హు నీ మాట్లా ఆహా నీకు మాట్లాడాలంటే మాట్లాడుతావ్ లేకపోతే మాట్లాడవు
నువ్వు అంతేగా
నేను అంతే అను నేను అవును నేను అంతే నేన్ ఏం లేదులే
చెప్పు
ఏం లేదులే నేను అంతే
ఏ
నేన అంతే అని చెప్పబోయాను
మొహం బగలిద్ది చెప్తావా చెప్పవా
సరే మరి ఉంటా ఇంకా కాల్ చేయనా తీసా టైం అయిపోయింది కాల్ కట్ చేస్తున్నాను ఇంకా హలో చైనా ఇంకో కాల్ వద్దా సరిగ్గా చెప్పను
చేయి